హలో
హలో
గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్ పా నీ కొడుకు నిద్రపోయాడు ఈడ పండేయమంటావా ఆడ పండేయమంటావా
మీరు సమ్మర్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారండి
ఆడ ఇల్లు తుడవడం అయిపోయిందా
అయ్యయ్యో
ఇంకా కాలేదా
సమ్మర్ సీజన్ లో అండి హలో
హలో
మీరు రేపు శుక్రవారం కి ఏం చేస్తారంండి ఇంట్లో స్పెషల్ పూజలు ఏమన్నా చేస్తారా
ఇప్పుడు ఇల్లు తుడవాలి రేపు పూజసామాన్లు కడగాలి కలశం పెట్టాలి
ఏమన్నా ప్రసాదలు అలగ
ప్రసాదం అంటే బెల్లం పొంగలి
ఆ బెల్లం పొంగల్ రెసిపీ చెప్తారా అండి
ఫస్ట్ బియ్యంబాగా పెసల్ పప్పు బియ్యం వేసి కడిగి ఉడకబెట్టాలి
ఓకే అండి
పెట్టేటప్పుడు ఒక గ్లాస్ ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి
ఆ
ఓసి బాగా ఉడికినాక యాలకుల మొక్ కల్ దంచి దాంట్లో వేయాలి
ఆ తర్వాత ఏం చేయాలండి
బాగా ఉడికినాక బెల్లం వేయాలి అన్నం ఉడకముందే బెల్లం మేయకుడదు దంచి వయ్యాలి బాగా
మాముూలుగా బెల్లం ఇప్పుడు షాప్స్ లో పొడి కూడా దొరుకుతుంది కదా
ఆ ఆ వయచ్చు లేదంటే బెల్లం కాని వడగట్టుకొని పోయొచ్చు రాళ్ళు లేకుండా చుకొన్ని
ఆ
అలా చేసుకొని పక్కన నెయ్యి పోసుకొని ఒక పెనుము లో జి డిపప్పు న్ని వేసి పక్కన పెట్టుకోవాలి
కండి అవన్నీ గార్నిష్ చేయడానిక అండి అవన్నీ
ఆ గార్నిష్ సేవు అన్ని ఉడికినాక నేయి అవన్నీ పోయాలి కదా రెండు స్పూన్లుని నేయి అవన్ని పోసి
ఆ
కంచుకోవాలి
ఈ బెల్లం పొంగాల్లో పాలేమన్నా పోస్తారా
పాలు ఎంతా పోయ్యము నచ్చి నచ్చిన వాళ్ళు పాలు పోసుకోవచ్చు నచ్చని వాళ్ళు లేక లేకపోయినా పర్వాలేదు
ఆ ఓకే అండి
దాన్ని వా మన ఇష్టం మన ఇష్టాన్ని బట్టి వాడుకోవచ్చు
ఆ ఓకే ఓకే అండి
లేదంటే వద్దు చేసి దేవుడికి నైవేద్యం పెడితే తింటాడా తినడో కాని దాన్ని గుమ్మగుమ్మ గుమ్మకి మనమే
ఒక ఒక్కటే ప్రసాదం చేస్తారా వేరే వేరే ఏమన్నా చేస్తారా
పులిహోరా చేస్తాను శనివారం అయితే పులిహో పోరా శుక్రవారం అయితే అన్నం బెల్లం అన్నం
ఓకే
ఆ రెండు చేసుకుంటాం
కేమన్నా వెళ్తారా ప్రసాదాలు చేసుకొని
అట్ట అలవాట్లు మా ఇంటా వంటాలెవ్
సరే ఓకే అండి మీరు ఎవరు న్నన్న ఫాలో అవుతారా దేవుళ్ళు ఇలాగ చెయ్యండి అలా చెయ్యడి అని చెప్తారు కదా లేమన్నా మీకే తెలుసా లేదంటే ఎవరైనా ఫాలో అయి చేస్తారా
మేము ఒకరిని ఫాలో అవుతాం
తెలుసుకోవచ్చా చెప్తారా మీరేమన్నా
మా ఓంకా అనేసి ఓంకారం అన్నయ్య చెప్తారు
ఆ
ఆయన్ని ఫాలో అయిపోతాం
ఎలాగా ఆయన కాంటాక్ట్ లో ఉన్నరండి మీకు ఎట్ల చెపుతారు ఎట్లా కాంటాక్ట్ అవుతారు ఓకే సోషల్ మీడియా
చూసి వచ్చేసి ఆయన ఏం చెప్తే ఆ రోజు ఏ పూజ చెప్ తే దాన్ని ఫాలో అయిపోతం
అప్పటికప్పుటికే వెల్లి పూజ సామాన్లు తెచ్చుకుంటారా ఇవి
ఆ అంటే అన్ని ఆల్రెడీ తెచ్చి పెట్టుకొని ఉంటాము ఏ పూజ చెప్తే ఆ పూజకి ఆ సామాన్లతోని వాడేస్తాం
అంటే మీకు ఎలా తెలుస్తుంది ఈ పూజకి ఇవి కావాలి అవి కావాలి అని ముందుగానే
ఆ ముందుగానే అన్ని తెచ్చి పెట్టు ఆవ నూనె ఇప్ప నూనె నువ్వూల్ నూనె కొబ్బర్ నూనె
ఇవన్నీ మామూలు స్టోర్స్ లో దొరుకుతాయండి అవునా ఉహు ఉమ్
తామరఒత్తులు
ఇవన్నీ మామూలుగా విలేజెస్ లో అయితే మనమే ఓన్ గా చేసుకోవ చ్చు ఇక్కడ సిటీస్ లో అలాగంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందా లేద ఉంటే రీజనబుల్
ఏం క్లా కాస్ట్ ఏం ఎక్కువ ఉండదు ఉ ఇరవై రుపాయలు ముప్పై రుపాయలు
హ్హ ఒక్కే ఓకే దాన్ని బట్టి మీర్రోజూ
పూజలు ఆయన ఆ రోజు పూజ ఫాలో అయిపోతాం ఈ రోజు పూజారి సరస్వతీ పూజ చేయమన్నాడు డు
ఉ
అందుకని మా ఇంట్ల సరస్వతి లేదూ
మ్మ్
మొక్కొనేసి సరస్వతీ మాతకి
ఉ
నేను ఎప్పుడన్నా పోయి విగ్రహం
ఆ ఒకే అండి ఇంకా ఇంకేం చేస్తారండి రేపు ప్రసాదం చేసి అంతా అయిపోయా
నైట్ తిన్నాక మళ్ళా వంట స్టార్ట్ చేస్తం
ఓకే మీరు హౌస్ వైఫా అండి వర్కింగా హౌస్ వైఫా
హౌస్ వైఫ్
హౌస్ వైఫ్ ఆ మీరు రోజు రోజు మీకు ఎలా గడుస్తుంది
టీవీ చూస్తాను మిషన్ కుట్టుకుంటాను
ఓకే అండి మీరు మిషన్ కుట్టడం ఎలా నేర్చుకున్నారు
ఎల్లా అంటే అప్పుడు సచివాలయంలో అనేసి నేర్పచ్చినారు మాకు ఓ
అండి అప్పుడు అంటే క్లాసెస్ ప్రీ క్లాసెస్సా లేదంటే మీరు ఆ ఫ్రీ క్లాసెస్క ఏ వెళ్ళారా అక్కడ బాగా నేర్పిస్తారా అండి ఓకే అండి
మేము కుడతాము చిన్న చిన్నవి బయట పోము ఇంట్లోనే కుట్టుకుంటాము
బోటిక్ అలా ఏం అన్న ప్లాన్ ఏమన్నా ఉందా మీకు బోటిక్ అంటే ఆ షాప్ పెట్టుకొని షాప్ లో కుట్టడము ఏ డిజైన్ కావాలంటే అట్లా
నేను హౌస్ వైఫ్ కదండి హౌస్ లో కాకపోతే మా ఆయన ఫీల్ అవుతారండి
అంటే అంటే మీ హస్బెండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయరా
ఏదో చేస్తారు ఎక్కువ చేయరు
ఓకే అండి ఇంట్లో నుంచే ఏదైనా చేసు ని ఎలా సపోర్ట్ చేస్తారు ఓకే అండి ఓకే అండి ఇంకేంటండి ఈరోజు మీరు వంటలు ఏం చేసుకున్నారు
ఈరోజు పొద్దున్నే అన్నం చేశాను రైస్ కుక్కర్ లో గ్యాస్ డిమాండ్ అన్నారు కదా అని
ఆ ఎందుకండి గ్యాస్ డిమాండ్ ఎందుకు
యుద్ధాలు జరుగుతాన్నాయి కదా
ఓల్డ్ వార్
ఏమో గ్యాసు అం తా హోటల్కి అంతా బంద్ చేస్తానని టీవీలలో న్యూస్లో చెప్పారు
ఈ వరల్డ్ వార్ త్రీ గురించి మీక ఏమన్నా అవగాహన ఉందా అండి
పెద్దగా లేదు కానీ ట్రంప్ వల్లే అంతా ఇట్లా జరుగుతా ఉందని విన్నాను ఎంత వరకు ఆయిల్ ట్యాంకులు అన్ని కాలిపోతా అంటే బాధ గా ఉంది కడుపులు రేపు పట్టుకోవాలంటే కూడా రేపు బండ్లో పోవాలంటే నడిచితా పోవాలి బండ్లో ఎట్ట పోవాల అని ఆలోచిస్తాను అ
అంటే మీరు హౌస్ వైఫ్ కదండి మీరు ఎక్కడ వెళ్తారు ఎక్కడ వెళ్ళరు కదా ఇట్లోనే కదా ఉంటారు
పోవాలి మా ఆయన్నీ తీసుకుపొమ్మనాలి అప్పుడు మా ఆయన ఎక్కడకు
మీకు మీకోచ్చే ప్రాబ్లం గురించి ఆలోచిస్తన్నార అక్కడ ఓల్డ్ వార్ త్రి జరుగుతంది కదా అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమన్నా ఆలోచి
వాళ్ళ ప్రాబ్లమ్స్ వాల్ చేసుకుంటా ఉంటారు మన ప్రాబ్లమ్స్ మనం చేసుకోవాలి కదా వాళ్ళు యుద్ధం చేసుకు ఉంటండారని మన అన్నం తినకుండా మానేస్తామా
ఆ లేదు కాకపోతే కొంచం రిగ్రెట్ ఫీల్ అ ట్ల ఏమన్నా అవుతాం కద అందుకు
ఇబ్బంది పడకుండా ఉండాలని దేవుణ్ణి మొక్కొని వస్తాను నేను
ఓకే అండి మీది చాలా మంచి మనసు అండి
అవును అందరు అదే చెప్తారు
అ ఇంకేంటండి
సరే అండి
సరే అండి మీది చాలా ముఖ్యమైన విషయాలను చెప్పినందుకు ధన్యవాదాలండి
కృతజ్ఞతలు